బాగున్నారా అండి మ్ బాగున్నాం మండి తిన్నారా అండి
లేదండి ఇంకా తినాలి మీరు
ఆ ఇంకా లేదండి తినాలండి
వంటయిందా
అయ్యిందండి టమాటా రసం
ఓకే ఓకే
ఇంకా ఏం చెయలేదా ఓకే ఓకే ఎప్పుడు తింటారండి ఎప్పుడు పడుకుంటారండి ఆరోగ్యం పాడై వద్దండి మీదీ
అలా ఏమి ఉండదులేండి
అవును లేండి పగలలా పడుకుంటారుగా ఎందుకు పాడవుతది ఇంట్ల పీచుమిటాయి ఆ ఏం చేస్తుంటారండి మీ గోల్ ఏంటండి
నా గోల్ సివిల్ ఇంజనీరింగ్ అండీ
సివిల్ ఇంజినీరింగ్ లో ఏదండీ
ఆర్క్ టెక్చర్ ప్లానింగ్
ఓహో ఆర్క్ టెక్చర్ లో ఏమేమి ఉంటాయండి అంటే ఏం చేస్తారు ఆర్క్ టెక్చర్ అంటే ల్యాండ్ కెళ్ళీ ల్యాండ్ కెళ్ళి సైడ్ చూస్తారా లేకపోతే డి
కాదండి డిజైన్ చేస్తారండి డిజైన్ చేస్ సరే అండీ హౌస్ యొక్క హౌస్ యొక్క ఇంటీరియర్ టెక్స్ట్ ఎలా ఉండాలి ఎక్స్టీరియర్ టెక్స్ట్ చలా ఉ అలా అని చెప్పేసి డిజైన్ చేస్ సరే అండీ
అవునా అంటే ఇంట్లో ఉండే చేసుకోవచ్చు నాండి
సేఫ్గా వచ్చా అండి
కంపెనీ కెళ్లాల్సిన పని లేదా అండి
వెళ్ళొచ్చండి కంపెనీ కెళ్ళచ్చు ఇంట్లోండి చేసుకోవచ్చు
ఉహు ఎంత ఇస్తారండి సాలరీ అలా అయితే ఇంట్లో ఉండి చేస్తే
తెలీదండి మా కోడలి నింగే
అవునా సరె సరె అ అంటే అన్నీ ముందుగానే చెప్తుంటే సాలరీ కూడా తెలిసేమో అని అనుకున్నా అండి
అలా ఏం లేదు జస్ట్ అనుకున్నాను అంతే
అ ఆ
మీరేం చేస్తారండి మీ గోల్ ఏంటీ
నేను ప్రస్తుతం ఖాళీగా ఉన్నా అండీ
హమ్
వన్ మినిట్ అండీ
ఏంటండీ
జరుగూ జరుగు జరుగు జరుగు హలో
హలో
ఆ చెప్పండి
చెప్పాలండి
చెప్పాలి అండి ఫొటోస్ దిగడం మీకు బాగా ఇష్టమా అండి
ఎప్పుడోక్స సరేండి
అయ్యో అబద్ధాలు చెప్పకండి
అలా ఏం లేదండి నిజంగానే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే ఫొటోస్ దికుదాం లేదంటే లేదు
అదేంటండి ఆ ఏమి లేదండి హలో
చెప్పండి
ఆ నాకు ఎందుకో మీ వాయిస్ వింటుంటే ఫొటోస్ బాగా దిగుతారేమో అని అనిపిస్తుందండి
అయ్యో ఎందుకండి మీకు అలా అనిపిస్తుంది
ఏ ఏంటో అండి అనిపిస్తుంది సగం గ్యాలరీ నాకు తెలిసి స్టోరేజ్ ఫుల్ అయిపోయి సగం ఫొటోస్ డిలీట్ అయిపోయి మళ్ళీ రీ రీస్టార్ట్ అయినట్లుని అనిపిస్తుందిండి ఫోన్
అయ్యో నా ఫోన్ లో మరి ఇంత ఫొటోస్ ఏమి ఉండాలండి నా ఫ్రెండ్స్ త దిగిన ఫొటోస్ ఎక్కువ ఉన్నాయండి
అదే అండి మెమరీస్ అండి మీకు మెమరీస్ అంటే ఇంపార్టెంట్ అండి మీకు మెమరీస్ అంటే చాలా ఇష్టం అనుకుంటా అండి
అవునండి
పాస్ట్ని మర్చిపోరేమో అండి మీరు
అసల్ మారిచి పొననండి
ఏంటి అంత బాగా నచ్చిందా అండి మీ కాలేజీ లైఫ్ పాస్ట్
ఆ పాస్ట్ అసలు మర్చిపోలేని పాస్ట్ అండి అది
అవునా కాలేజ్ అయితే సార్ వాళ్ళు మీకు బాగా కనెక్ట్ అయినట్లున్నారండి బాగా
మాముూలుగా కదండి చాలా బాగా
అయ్యయ్యో అంత ఏం చేసారు మిమ్మల్ని ఇంప్రెస్ చేసే అంత సారు వాళ్ళు
ఏదో చేసార్లేండి
అయో గ్రేట్ అండి అంత బాగా పాస్ట్ని గుర్తుపెట్టుకున్నంటే
నిజంగా అండి థ్యాంక్స్ అండి
ఏం చేస్తామండి మా పాస్ట్ ఉంది ఏం చేస్తాం అయోమయం జగన్నాథం అన్నట్టు ఉంటది
అ
అయ్యో జలుబు చేసిందా అండి జలుబు చేసిందా అండి అయ్యో డాక్ డాక్టర్కి చూపించకపోయారా అండి దగ్గు కూడా దగ్గు కూడా వ వచింద అండి
అయ్యో నా కోల్డ్ తగ్గదులే అండి
ఒక పని చేయయండి కొంచెం అల్లము కొన్ని మెంతులు కొన్ని లవంగాలు కొన్ని ఆలకులు అన్ని హాట్ వాటర్లు వేసి వడకట్టి ముక్కులకు పోసుకోం అండి తగ్గిపోతుంది
ముక్ ఇది మరీ బాగుంది ముక్కులో ఎలా పోసుకుంటారండి
పోసుకుంటేనే తగ్గిపోతుందండి బ్రీతింగ్ కూడా బాగా అందుద్ది అనమాట అంటే పోసుకో అంటే ఆవిర్ పట్టుకోమనండి
ఓకే ఓకే అలా చెప్పండి మరి
బ్ బో ఏవండి నేను మనిషిని అండి నాకు తెలుస అండి కొంచెం
ఉ ఉ
అందుకే అండి చెప్పా మీకు తగ్గిపోతుందేమో తొందర అన్ని
ఇంకేంటండి సంగతులు
ఏం చేయాలండి ఇ వంట ఏం చేస్త కర్రీ ఏం వండుకున్నారు అవునా
కొసం ఏమ్ చేస్తుంటారండి మీరు
హలో
హలో
టమోటో రసం అండి మీకు వంటలు చేయడం వచ్చా అండి. కుకింగ్ వచ్చా అండి మీకు.
వచ్చండి ఏదో అలా
ఫ్రాన్స్ చేస్తారా
ఆ సైనడి
నాకు చాలా ఇష్టమ అండి ప్రాన్స్ అన్నా మటన్ అన్నా చికెన్ అన్నా బాగా ఇష్టమ అండి
నేను ప్రాన్స్ ఫిష్ తింటాను అండి
నాక్ ఫిష్ పెద్దగా నచ్ నచ్దండి ఎందుకో ఫిష్ లో ముళ్లలు ఉంటాయి. కాబట్టి, దాన్ని తీసుకొని తినాలంటే విసుగొచ్చుద్దండి.
అయ్యో కొన్ని ఫిషెస్ లోనే అలా ఉంటాయండి. కొన్ని ఫిషెస్లో అసల్ ఒక ముల్లే ఉంటంది.
ఆ ఒక్క ముళ్ ఉన్న చేప నేను ఎప్పుడు తినలేదన్ అండి ఎక్కువగా ముళ్ళలు ఉన్న చేపలే తింటా అండి. అందుకే ఇంకా చేపల మీద ఇంట్రెస్ట్ పోయిందండి.
అయ్యయో
గుడ్డు కూడా తింటా అండి
మంచిదండి
మ్మ్ గుడ్డు అయితే బాగా తింటా అండి. మీరు కూడా బాగా గుడ్డు తినండి. బాగా వెయిట్ గెన్ అవ్వండి.
అలాగే అండి
హ్మ్ ఆరోగ్యంగా ఉండండి. మంచిగా చదువుకోండి. బీటెక్ బాగా చేయండి. ఏ సప్లీస్ లేకుండా, నా ఇంకొక త్రీ ఇయర్స్ లో జాబ్ తెచ్ కోండి ఒకో మంత్లీ వన్ లాక్ వచ్చేలాగా బాగా ఉండండి
అయ్యయ్యో థ్యాంక్స్ అండి
మీర్ నాకేం చెప్పారా అండి
మీకెండ్ అండి మీరు బాగా చదువుకుంటారు
చదువుకుంటలేద అండి ఇంట్లోనే ఉంటున్నా
ఎందుకండి అలాగా
ఊరికేండి నార్మల్గానే
ఏదో ఒక జాబ్ అయినా చేసుకోండి మరి
చేసుకుంటున్నా అండి కింద మీద పడుతున్నా వెతుకుతున్నా అండి ఏ జాబ్లు దొరకట్లే అండి
అదేకద
మాలాంటి వాళ్ళకి ఏవి దొరకవండి
అలా ఎందుకు అనుకోవడం అండి ఏదో ఒక జాబ్ ఖచ్చితంగా దొరుకుతుంది
దొరకాలండి దొరకాలని రోజు పూజలు చేస్తా అండి ఇంక రేపటి నుంచి
పూజలు చేసినంత మాత్రం జాబ్ దొరికేసిద్దా అండి
అంటే దానికి తగ్గ నా శ్రమ కూడా నేను శ్రమిస్తా అండి
హమ్ ఓకే ఓకే
ఆ అంటే మన సంకల్పం ఒకటే సరిపోదుగా అండి దైవ సంకల్పం కూడా ఉండాలిగా అండి
ఆ కష్టపడండి
అందుకే అండి ఇంక ఈసారి నుంచ అన్న బాగా ఈ సంవత్సరం జాబ్ రావాలండి. ఈ సంవత్సరం సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి. ఎట్లైన గానీ ఈ సంవత్సరం నా గోల్ ఇదే అండి త సర్టిఫికేట్స్ తెచ్చుకోవడం జాబ్ తెచ్చుకొం థ్యాంక్స్ అండి మీ గోల్ కూడా ఆల్ ద బెస్ట్ అండి
థ్యాంక్ యూ థ్యాంక్ యూ
నత హ్యాప్ గా ఉండండి మళ్ళీ మీ ఫ్రెండ్స్ కలవాలని కోరుకుంటాను అందరూ అందరు కాలేజ్ ఫ్రెండ్స్ కాలేజ్ సార్ వాళ్ళు అందరూ, మిమ్మల్ని మీట్ అవ్వాలని కోరుకుంటున్నా అండి.
థ్యాంక్ యూ అండి మేము కూడా అనుకుంటున్నాను. మీకు కూడా అందరూ కలవాలని.
ఎస్ అండి థ్యాంక్స్ అండి ఈ ఒక్క మాట అన్నారు ఈరోజు నేను అన్నం కూడా తినను అండి పడుకుంటా ఇంకా
ఎందుకండి అలాగా
అనేసారుగా అండి అందుకే సంతోషం సంతోష్ పట్టలేక ఇంక అన్నం తిననండి
హలో అలా ఎందుకులేండి ఫస్ట్ తినండి
తింటా అండి తింటాం. ఏదో ఒకటి అలా అలా తిని ఇంక బతికేస్తాం ఏం చేస్తామండి.
హుమ్ ఎస్
హ ఆ
ఇంట్లో అందరూ ఎలా ఉన్నారండి
బానే ఉంటారండి. అందరు ఎవరి గురించి పట్టించుకోకూడదు. మన గురించి ఎవరు పట్ పట్టించుకోరు కాబట్టి మనం కూడా ఎవరి గురించి పట్టించుకోకూడదు.
ఓకే అంటే
వాళ్ళు బాగుండాలి అనుకోవాలి మరి నేను బాగుండాలని నేను కోరుకోవాలి అంతే
అర్థమయిన తరువాత
దాట్స్ట్ అండి హ్మ్ నా గోలంతా ఒక అంతే అండి నా పాస్ట్ క నేను వెళ్ళాలని నా గోల్ అండి మళ్ళీ నా పాస్ లో ఉన్నట్టు ని నా పాస్ట్లో ఉన్నట్టు మళ్ళీ హ్యాపీగా ఉండాలని నా ఫ్రెండ్స్తో అ అందరితోటింకా
హా
ఏ ఏం చేస్తా అండి ఎప్పుడు నెరవేరుద్దో నా కోరిక అని ఎదురు చూస్తూ ఉన్న
పాస్ట్ మళ్ళీ రావడం అంటే కష్టం లేండి ఫ్యూచర్ చూసుకోండి
ఫ్యూచర్ లోనే పాస్ట్ కోరుకుంటున్నాండి
అలాగైతే తప్పకుండా మీకు మంచి ఏదో ఒకటి జరుగుతుంది లేండి
అమ్మయ్య థ్యాంక్స్ అండి ఇదొక్క మాట అన్నారు ఇంకా ఈ రోజు ప్రశ్న ప్రశాంతంగా పడుకోవచ్చు అవునండి మరి ఏం చేస్తామండి దీంతో సరిెట్ సరిపెట్టుకోవాలి అలా అయిపోయింది
ఓకే
సరేలేండి తినండి పాపం భోన్ చేయలేదన్నారు గండి టైం కి తిని పడుకోండి ఆరోగ్యం పాడు చేసుకోకండి ఆ ఉంటా అండి
మ్మ్ సరే అండి హాయ్ అండి